హలో
బాన్నావా వే బాన్నావామే బాన్నావా ఏమ్ చేసా
ఆ
ఏం చేస్తన్నా
ఇలా ఖాళీగానే ఉన్నాను నువేం చేసన్నావ్
ఖాళీగానే ఉండాలి చెప్పు నువ్వు మంచి సిగ్నల్ ఉండే చోట ఉండుమే ఆ ఉండాలా మాట కట్టయితా అ అదే
ఇడు మంచి ఇప్పుడు వసందా మంచి సిగ్నలు అయిపోయింది అయిపో అయిపోయింది మిడ్ వన్ అయిపో
మీటటుమే
మిడ్ టూ అయిపోలో ఇది అయిపోయినా మిడ్ టు
అయిపోలే అయిపోలే అయిపోలా
నీ అకౌంట్లో ఒకరిది కోన్ చూసిన నువ్ జూసేయ్ తె పడుతుంది మీకేమన్న ప్రాబ్లమా
స్టోరినా
ఆహా స్టోరి జుల్లే స్టోరీ చూస్తే ఎందుకు కొచ్చిన రామాయణం అని స్టోరీ చూడలేను నార్మల్ అవి ఎందు పెట్టుంటారు గురు జీమ్ ప్రాబ్లం లేదా కానీ నువ్వు ఇప్పుడున్నచ్చే అంటే నువ్వే అంతే అది నువ్వే చూసినవ్ నేనదే త అంతేమె ఆ అంటే
సేమ్
నువ్ చూలే కానీ సరేపు పోయి చూడబో చళ్ళంటే అంతే కదా ఎందుకు అప్పడాలు చేపల పోయి చూడు ఆ ఇప్పుడు చూడొద్లే ఇప్పుడు మాట్లాడు మళ్ళీ చూడలే సర్లే చూసి దాని మిదే కామెంట్స్ ఇస్తా ఉండు మీ అనేసి ఉంటుంది ఎవర ఏం పెట్లేలేదు నీకు నేను సెర్చ్ చేసిండేది దాంట్లో రాలేదా అట్లా రాదేమో సర్లే వొదిలెయ్ ఆ సరే మీ నీకి ఏం చెప్పను డ్రామా చెప్పేదా
ఓ ఇదా ఎన్న ఉంది రామంట
రావ రావ వధూ ఆడే ఉండు ఎవరో ఉందని ఉండే ఆ తెలే నీకే ఎట్ల తెల్సువోయ్ ఇదంతా అంతివి ఆ హలో నీకేం నీ నీ కేట్ల తెలుసు ఇది ఇదా అంటి వి ఏంటి
ఇంకోసారి చెప్పు
మే నువ్వు నార్మల్గా వచ్చి దీంట్లోనే ఉండు నువ్వు అట్ల పోతే ఎట్ల మధ్యలో
నువ్వు చూడమన్నావు చూసినా అది ఏమైతుంది అదేం తెలీదుయాడ నేను చూస్తే ఎడా
నువ్వు చూసినట్టు పడదేమి
ఎందుకు పడుతుది మే మెంటల్లు
మెంటలక్కఇప్పుడు నిక్ ఇంస్టా న్నా కదా ఇప్పుడు నువ్వు న నేను హైలే పెట్టుకుని ఆ నువ్వు నా హైలైట్స్ చూస్తే నువ్ చూ పడదా
ఎందుకు పడుతుంది హైలైట్స్ ఏం పడవడ
పడవా
పడవు అట్లనీ నువ్వేం తప్పు చేయద్దు నా దాంట్లో చేయి
లేదు లేదే స్వామి నాకు తెలిదు నేను గిల్టీగా ఫీల్ అవుతాను నీ అడుక్కోకుండా చూసినా కదా
ఆ చూస్తే ఏ అవుతుంది వాడికి నేను తెలుసు నేను వాడికి తెలుసు తా
ఆ నిజమే అట్లనే చూశినా నేను ఓ
ఉమ చాలామంది చూసుంటా
మొహందానా చి వేస్ట్ ఫెలో నేను చూడు ఎంత బాగా చేసానే చూసాని చెప్తునాడు నువ్వు ఏమైన్నా చెప్తావా ఏం చెప్పావ్
ఏయ్ మూయి
ఉమ్
తెల్లారేమో వేరే పిల్లోని స్టోరీ చూసింటి
ఎవడా ఓ న మోల్ ఉహుమ్ ఇంకా అంటే చూస్త చూడనిలే ఏం కాదు ఇది కాదులే అయతే స్టోరీలో కూడా చూడొచు స్టోరీలు కూడా చూడొచ్చు అయితే
చూడు నాకో ఫాలోవర్ పెరుగుతాడు మీ ఏమవుతుందిమే గాడిది
అ అసలు ఆ పిల్లి ఏం పెట్టింది అంటే యూ ఆరే ద ట్యూరెస్ట్ సోల్ చింతకాయ సోల్ ఎండ్ ఏందో టు పెట్టింది అటువైతుందా నిసిరి తే ఆ పిల్ల ఎలిజబెత్
చి చిత్తూరు పిల్ల
ఆ చిత్తూరు పిల్ల ఆ అట్లా పెట్టింది ఆహ టీ నేను ఎట్లా చెప్ప చెప్పల్లంటే అ దంకేమి అంటే వాళ్ళు చూస్తే కోపం ఆ ఇంత అయతే యాడో అంటే ఎట్లా కాదు మీ అలే ఎట్లే నికు అంటే నేను తిట్టే కోపం పడేంతా అంటే చాలా మంది ఉంటారు లే అట్లా ఎవరి మిందా పడ్లే నేను పాడిండే వాళ్ళు ఉన్నారు లో వకర్ అనమాట అంటే వీళ్ల నుంచే కాకోకుండా నేను చాలా మంది నుంచి విన్నా ఆ మిన్నేది అదు ఉందా నా అదే ఇద్దరు బిహేవ్ చేసిన దాన్ని బట్టి నేను చెప్పిన చే అనిపిత్ కానీ ఫస్ట్ ఎట్లా అప్రోచ్ చెప్తారో ఏందో స్వామి అనుకుంట వాళ్ళు ఎక్ రిస్తారు. ఈ రోజు వాళ్ళది ఏమి బర్త్డే అనమాట వీళ్ళు ఊ నాకి ఏమంటే కోపం ఎందుకు పడినన్ అంటే వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఏది ఉండదు మే అస్సలు ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తే ఆట పట్టిస్తారు చూడు అట్ల వాళ్ళే విచిత్రం చేస్తా ఉంటారు అనమాట్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఆ సర్లే ఆ అనేసి నేను లైట్ తీస్ ఉంట మా క్లాస్ లోనూ వేరే వాళ్ళు ఉన్నారు. అట్లా ద వాళ్ళు ఉన్నారు అనమాట. ఇంకటి ఉండే అది ఏందో అప్పుడు కొంచెం అట్లా ఇష్యూ చెప్పినా కదా సర్లే అని ఆ లేస్ కానీ ఎందుకో చూసాను లేదు అదే చూసిన నేను చూసిన నార్మల్గా చూసినా. అది ఇప్పుడు కాదు అప్పుడే చూసింటా. ఆ పిల్ల తేజు అనుకోంట తేజు నా తేజు ఫాలోయింగ్ లో ఉంది. ఆ పిల్ల ఎవరో పెట్టినా హైల చ్చ అంటే పాటల నుంచి చూసింది చూన్ను ఎక్కడ కూర్సంటవంటే లాస్ట్ త్రీ బాగుంది పాటి ఆ చూసిన నేను చూస్తే పెద్ ఎంది
ఉ ఊ చెప్పు చెప్పు ఆ
ఆ నేన్ చూస్ చూస్తే విచిత్రం అయితుందని పెద్ద నేన్ చెప్పేది ఎం బోడి నికి వినపడలే ఏమో నీకె వినపడలేదు నాకు ఎం వినపడుత నికి వినపడతాంది నా మాట నీకు వినపడలేదంటే నీకు నెట్ రాలేదని అర్థం
బ హు మంచిగ స్టోరీ చెప్పినవులే సరేలే చెప్పు
ఎ ఏం స్టోరి చెప్పినవే
ఓ ఇది నాకు తెలీదు. అని చెప్పిన లేదు లేదు బానే ఉంది. చెప్పలే అడ పేర్లు రావట్లే ఎవరివి ఎవరు ఏమి క్లంజీ క్లంజీగా ఉంది నిజంగా బానే ఉంది మీ పేర్లు రావట్లేదు నా కదిత్ చానా కన్ఫ్యూసింగ్ ఉందంతే
ఓకే ఓకే పేర్లు చెప్ చెప్ చేప్పేదయితే
అర్థం చేసుకుంటా
చెప్పొద్దు కానీ అర్థం చేసుకుంటావా
ఆ చెప్పదులే చెప్పు
ఏమైతుందిలేమి పేరు చెప్తే వద్దులే సర్లే అంటే ఒక ఆ ఎమె నక్ అబ్బాయి లాగా అనుకో అంతే అబ్బాయే కదా అనుకుంట అబ్బాయి లాగా అనుకో అంట దాని కి ఏమో అట్లా చూడల్ల చూసినా చూడాల్ల అని కాదు నార్మల్గా చూడాలనిపిచ్చి అంతా అన్నిట్టు చూసినాం నిన్న నేను స్టోరీ చూసే అంత ధైర్యం చేయ్యలా టు కి లేప్ బా అని చెప్పి అట్లే దాంట్లో అవి చూస్తా ఏ ఏంబ్బ వదిలేమే మా మరి డి వద్దు వద్దు వద్ అవి మనకి పెద్దైతే వేరే ఎందుకంత నువు మళ్ళ నే అది నుబో అంటే లిల్లా అప్పుడు తేజుతానా ఆ నువెళ్ళి చూసినావంటా వాల్లె నాకు ఒప్ చూసినావా చూసినవంతే అడు కదా అయి పోతే మా కుంది అనుకుండు
ఆ రోజు కూడా నేను ఎందుకు స్టోరీ చూసిననంటే తోయి రేపు పిల్లుంది అది ఏదో స్టోరి బన్ నింది ఫోటో వాళ్ళదంతా పెట్టుకునడు గ్యాంగ్ ది
ఆహా
చూపిచింది
అవును నికురష్ ఫోటో ఇంకోసారి స్క్రీన్ షాట్ చేసిందిచ్చదిని నాకు పెట్టిండచ్చుగా నేను
అంటే వేరే పాప చూపిచింది అవునా
చూలే ఈవ్ వీళ్ళు కూడా అట్లాని కదమ్ ఇం ఆ ఓకే మళ్ళా చెప్పవు మళ్ళీ చూస్తా వీళ్ళు అ
ఆ
ఎంది ఈరోజు నాకు తె ఎ తెలుసు నీక్
నువ్వు చెప్పులే మళ్ళా నేను ఎప్పుడన్నా చెప్తా
ఆ అదయ్ వాట్లా ఏమన్నా అయింటుంది వాళ్ళిద్దరికి దాన్ తెలిసి ఉంటుంది అంతే కదా
ఎవరద్దరికి ఎవరిద్దర్కి
ఇ నువ్వువరివో ఏం చెప్తున్నవ్ వాళ్ళకి మీ
వాళ్లు ఇద్దరు ఎందుకు ఉంటారు ఓహో అయ్యో మరి అంత దుర్మార్గురాలిని కాదుమి నేను హా హా
సౌ ఏమో మే అట్లే ప్లు టుదేనో వున్నా డ్రామాలు జున్నీకి ఇన డిస్ట్రాక్ట్ అవుతాం ఇవల్ తొ వెట్ కోవుదులే అవున్ ఇంత సూట్ కాదు అంత అట్రాక్షన్ నేను బాగా గిఫ్ట్ గా నమ్ముతా ఆ నీకేమన్నా పని ఉంటే కదా పూజలు వాడు ఏంటి తోక కట్ చేస్
సరే ఉండు మా అమ్మ పిలుస్తాంది మలచెస